ఆ ఇ ఎత్తన్నవే హలో
హలో
నాకు వినిపిస్తోంది నీకు వినిపిస్త లేదా నే
తను అప్పటినుండి వినబడలేదు ఏమన్నది వెన్నెల నీకు ఫోన్ చేసి ఏమంటారు అంటన్న
నాకు ఫోన్ల మీద ఫోన్ చేస్తాది నేను మల్ల చేస్తే బిజీ వస్తాది చేతనే ఉన్నది చేతనే ఉన్నది ఓ నే ఇట్లా ఫోన్ మాట్లాడతానా ఓ పొద్దంచల ఐదు ఆరుసార్లు చేసింది ఇప్పుడు మనీ అంటే మా దగ్గర యాడున్నాయి లేవు
ఏ నాకు కూడా పోగోని మీద ఫోన్ చస్తాంది కస్టమర్లు కడ ఆ అంటే మేడము ఫోన్ ఈ పిల్లగా మా ఇంకో వాళ్ళ ఎంప్లాయిలు ఏం చేసిందంటే అంటే కెమెరా ముందే సెల్లు పెట్టుకొని సినిమా చూసింది నేను ఫోన్ మాట్లాడతాను మా చెల్లతోటి అందరు ఫోన్లో చుత్తాన్లు మీ ఓ ఇయల తొమ్మిదింటి వరకు ఇంటికి పంపి ఇయను నేను అని మేడం వార్నింగ్ ఇచ్చింది ఫోన్ చేసి. ఆ ఫోన్లు ఇరవై నాలుగు గంటలు చూసుడేనా సైలెంట్గా కూర్చోవాలె కస్టమర్లు రాకుంటే ఇంట్రెస్ట్ కాల్స్ చేసుకోవాలె కానీ, ఊక ఫోన్ చూస్తాల అని మేడం వార్నింగ్ ఇయ్యంగనే ఫోన్ పట్టుకోవాలంటనే భయం అయితాంది ఒకసారి అ నే పదకొండింటిదాక కూస పెట్టింది బ్యాంక్లా గోల్డ్ గురించి ఏదో ఇష్యూ అయితే ఇగ అప్పటి నుండి నాకు భయం అయి తంది. ఏమన్నా అయితే మళ్ళీ ఇబ్బంది. చిన్న బాబున్నడు మళ్ళా మా ఆయనవుకోడు మా అత్తమ్మా ఉన్నరు ఇంట్లనే. అందరు కలిసి ఎంమన్నా అంటరేమో అని బాగా భయం ఉంటది కదనే ఎక్కనైనా.
ఆ ఉంటది.
ఇది ఒకటే ఫోన్ చేస్తాంది. మెసేజ్ చెయ్ అంటే ఫోన్ చేస్తాంది. మెసేజ్ చేయ్ నువ్వు కూడా ఇలా ఫోన్ చేస్తే నేను ఎత్తింనాన్నే. కట్ చేతనే ఉ కదా ఆ ఒకటే ఫోన్ చే తాంది. ఒకటే ఏమైందో మెసేజ్ చెయవే అని అంటే ఎత్తవే ప్లీజే ఎత్తవే ప్లీజే అని అంటాంది. ఏంటిదే అంటే డ బ్బులు కావాల్నే, ఐదు వేలు కావాల్నే, మా బాబుకు అది ఏమైందో చెప్తలేదు. మా బాబుకు కావాల్నే అ మీ అత్తమ్మ కాడ అడిగియవే, మీ అమ్మకాడ అడిగియవే, లేకుంటే మీ చెల్లకాడ అడిగియవే ఎవరు కన్నా ఒక కాడ అడిగియవే అని అంటంది. ఎవరు ఇస్తరు చెప్పే ఆ కాదే వాళ్ళ అ మ్మకి ఎప్పటికిీ డబ్బులు ఉంటనే ఉంటయి. వాళ్ళ అమ్మ దగ్గర అడిగి తీసుకోవచ్చు కదా. ఎప్పుడు నాయంమ్మట పడుతది అరే ఒకసారి ఇప్పిస్తే పదివేలు ఇప్పుడు మీలెక్క ఇయరే నెల నెలా టైం టు టైం ఇయరు డబ్బులు అడుగుతే మళ్ళీ వొర్రీ ఇత్తరు. ఫోన్లు ఎత్తరు, ఇద్దరు పెళ్ళాం మొగళు ఇద్దరు అంతే. మళ్ళీ ఒకసారి ఇత్తే మళ్ళీ ఇంకోసారి ఇచ్చేటటు మనుసుల ఉంటే ఏ మన కాడ లేకున్నా వేరేటోళ్ళ కన్నా అడిగిత్తం సాయం జేత్తం. ఇప్పుడు నా కాడ లేకున్నా నీకు నేను అడిగియలేదా. అట్లా నమ్మకం ఉంచుకోదు మనిషి. అవసరం ఉన్నప్పుడే ఫోన్ ఎత్తు అవసరం తీర్తే ఫోన్ ఎత్తనే ఎత్తదు మల్లా. ఇగ దాని అవసరానికి ఇప్పుడు ఎన్ని సార్ల ఫోన్ జేత్తందో చూడు ఇన్ని రోజులు ఒక్క ఫోనన్నా చేసిందానే మనకు హ్ ఇగ ఒకటే పో ఆగవే ఆగవే వే నేను మెసేజ్ జేయవే అంటన్నా. అసలే ఫోన్ కట్ జేత్తంటే మెసేజ్ చెయవే అంటే ఆమె వాళ్ళు ఎమో నా నే అంటాల్లు ఊకే ఫోన్ మాట్లాడుతున్నవు అక్కా. మేడం అందుకే నిన్నంటందని వాళ్ళు అంటల్లు. వాళ్ళు ఫోన్లు వాళ్ళు సినిమా చూత్తే ఎంలేదట కానీ నేను ఫోన్ మాట్లాడుతనె వచ్చిందట వాళ్ళకు
ఆహా హ్ం
అదే
ఇవ్ ఇవో హలో
హలో
ఆ వినిపిస్తలేదానే
ఐసి హలో ఇనవడుతందానే సిగ్నల్ పోయింది
ఆ నాకిన్నవడుతన్ ఆహ నాకిన్నవడుతన్న నీకిన్నవడుతలేదా
వినవాడుతాంది ఇప్పుడు సిగ్నల్ వొయింది ఇంత ముందు అయితే ఇగ ఒక్కటే డబ్బులకు ఊక డబ్బులకే అంటది
ఆహా వుట్టప్పుడు అయితే చెయ్యనే చెయ్యది ఇయల్ల ఒక్కటిక్ పదిసార్ల ఏత్తనే ఉన్నది
అవసరం ఉంటేనే ఫోన్జెత్తది కనీసం మన ఫ్రెండ్స్ ఎట్లు ఉన్నారు ఏంది ముచెట మాట మాట్లాడనే మాట్లాడదు ఏదన్నా ఒకరోజు చేసి అవసరానికియితే నేను ఇంకా పాపం ఫ్రెండ్ అని కాద్ యాప్ లో వర్క్ వచ్చిందే చెయవే మేమన్నా నా నని రెండు మూడు రోజుల నుండి మెసేజ్ పెట్టినా ఒక్కసారి కూడా రిప్లై చేయలేదు పైసలు అవసరానికైయితే ఊగా ఫోన్ చేస్తుంది
అన్నే మరిచి
మల్ల మన ఎమన్నా సా
నేను కూడా
మదదంగా బిడ్డ వచ్చిందా గప్చు ఏ మిఠానేద నా దద తమ తాలా దవ కాాల ఆకలి అయితుంది గుప్చూప్ తిని పోతా మళ్ళీ ఇంటికి పోయేసరికి వాళ్ళు ఉంటూ ఉంటారు ఉండరు మళ్ళీ ఉండకంటే ఒండిపెట్టొద్ద ప గా పలే ఆ
బస్
బస్సు దిగి నా ఈ ఇప్పుడు పోవాలిగా బస్ దిగి ఇంటికి పోయ్ ఇగ అన్నం కూర అండాలి. కొడుతుంది. ఏంజేయాలి ఇగ ఏం చేయాలి ఇగ ఆడ జేసేసరికి పనో ఒడ్తది ఆడ జేసే పొద్దుందాకా ఆఫీస్ లో జెస్ కోరాలి మందకి చేసి పెట్టాలే
మ్ మీ అత్త అండదా కానీసమ్ గి నైట్ టైం అయినా అండదా
వ ఒక్కోసారి వండుతది ఒక్కో ఒకసారి వండది. నెబన్ గువలజేడ్ తమ్ము చెట్లు బాగా పెట్టుకోవద్దు.
నన్నదే మో
ఒక్కటే ముచ్చట పొద్దుగాల నాలుగు ఇంటికే లేసి ముచ్చట పెట్టుకుంట్రే ఒక్కటే ఆ
ఇట్లా ఏటో కొద్ది కూడా నిద్ర వట్టదటనే
అవునా
లోలనై కొద్ది ఎక్కువ నిద్ర పట్టేది అది
ఏ ఒకటే ముచ్చట పెట్టుకుంట్రు ఒకటే ముచ్చట పెట్టుకుంట్రు ఏం ముచ్చటావ్వా నాకు హయిదే నిద్ర ముఖ్యవఅనిపితది. వాళ్ళకు నిద్ర బట్టక వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు. మనక్ నిద్రే ముఖ్యమాయ. నిద్ర లేకుండా మనం బతకలేమాయే
కొట్టుపో హాడి అనుపో కట్టే కట్టే తెపో ఈయల పోతున్నా కదేమో వాళ్ల ఇంటికి
ఆ
పదింటికి మీ మామయ్యన్ను అత్తమ పోతునన్నారెమో ఈయల
ఎనవడత్లేదు గట్టిగా మాట్లాడు
మీ మామయ్యున్ అత్ అతమ్మఅయిరేమోనే
రెబ్ బోతరట్ తవాల్లో వచ్చిన పని ఏమైందో ఏమో వాళ్ళకేఎరుక. మా ఆయన అంటాడుగా ఏవర్ననన్న ఫోన్ చేసి ఓ ఐదు వందలో, వెయ్యి రూపాయలో అడుగు డబ్బులు లేవ్వు ఈడ అని అంటాడు. ఇక నాకు బీపి లేసింది.
దేనికి?
పైసలున్ని వాడినప్ లా మందుకు పెట్టుకుంటా ఈయన నడిపేది ఏం లాభం.
ఆహ హ్ హ
ఈ మళ్ళా అట్ట్నే నేను ఇప్పుడు ఈఎంఐ కట్టాలి. వచ్చే నెలా కార్ తీసుకోపోతాడు ఖచ్చితంగా వీడి ఇట్లనే ఉంటే. నేనైతే రూపాయ సాయం చేయను ఎవ్ వన్న ఇప్పటికే ఇరవై ఐదువేలు దాకా. కసా అది ఈ వాళ్ళ నడిగి వీళ్ళ నడిగి నేను డ్యూటీ చేస్తానో చేయనో? తెల్వనే తెల్వదు, చేతనైన ముందు జాగ్రత్తగ పోతి ఆల్లనడిగ వీళ్ళనడిగి విశ్వాసం ఉండదే వీళ్ళకి లమ్మడోళ్ళకు కసలు.
నేను ఫస్ట్ నుంచిల్లా చెప్పుకుంటాను. చ్చినని ఇదే మీయకే అదే అని చెప్పి న చెప్ప చెప్పలేదా?
ఇట్లా పీడిచ్చుక తింటాడు. కనీసం అసలు ఏం మనసులో వీళ్ళ కొంచెం కూడా దయ, జాలి గుణం అనేది ఉండదే. అవసరం ఉన్నప్పుడు ఒక తీరు. అవసరం రూమ్లో ఉన్నప్పుడుయితే రోజులొల్లే, రూపాయి సాయం చేయవు రూపాయి సా ఏంమన్న ఊక లొల్లి లొల్లి ఆ లొల్లి తట్టుకోలేకనే అంత పోరడు చిన్నోడుయినా కూడా చూసి చూడక ఏమో ఉంటుండని పోతె పోని అన్నట్టు బీ పి లేసేది నాకు తెలుసా? అసలు. ఇట్లా అసలు రోజు వేధించి తిట్టెటోడు నన్ను. ఆ రూపాయి సాయం చేయదా? మీ అమ్మ సాయం చేయదా? నువ్వు సాయం చేయవా? ఎక్క నుండో ఎట్లా ఇంట్లో కూర్చొని తింటాన్నావు నేను తెచ్చిపెడితే ఇదే లొల్లి ఇదే లొల్లి నీకు ఎన్నిసార్లు చెప్పలేదు నేను.
ఏ పోనితే యే ఊకే బయట ఉన్నప్పుడు అని సప్పిడిచేయకుండా ఊకే వాళ్ళ గురించి చెప్పకు.
ఆ మనిషిని వేధించుటల్లో ఫస్ట్ వీళ్ళే ఉన్న సొమ్ములన్నీ ఇప్పుడు. సా సర్వం తీసుకు పోని నాకి కూర్చున్నాడు, మళ్ళా ఇ ఇప్పుడు రేపటి రోజున డ్యూటీ బంద్ చేసి ఇంట్లో కూర్చొని నువ్వు ఏం చేసి.. నమా నాకు నువ్వ ఏమి అమ్మకా అని చెప్ పది గుంటల పొలం తీసుకోవచ్చినావా? నేను తీసుకురా అంటే నువ్వు తీసుక్ ఉరికే వచ్చినవా నా ఇంట్లో కూర్చొని తిండానికి నీకు సిగ్గు, శరమా ఇట్లాంటి మాటలు అంటాడు. బ్యాడ్ వర్డ్స్ అన్ని యూజ్ చేసుకుంటా ఏ నాకు పిచ్చిలేపుతాడే అసలు.
హే ఉమ్.
హ్మ్ విశ్వాసం విశ్వాసం అనేది ఉండదు. వీళ్ళకి నేను కనీసం చిన్న పిల్లగా వేసుకొని కూడా ఇండ్లలో పనికి పోయి ఇంట్లోకు దానికి దీనికి ఏ విశ్వాసం ఉండదు వాళ్ళకి ఎంత చెప్పినా.
ఇప్పుడు అంతే కొంతమంది
ఇప్పుడు అందరు ఒకటి అయితారు నేను ఒకదాని ఒకటి అయిత మల్ల ఎం అయినా అంటే
హ అంతే
ఉ మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అన్ననుకో గటిగా
హ ఇక నువ్వు సప్పుడు చేయక ఉండు ఇగ అసలు అప్పుడే గోల్డ్ పెట్టకె అని కూడా చెప్పినాం మళ్ళీ కార్ అప్పుడు కూడా పెట్టినావు
అయి ఉన్న రోల్ నన్ను సంకదినుడే నా కొడుకుర్కి వచ్చింది నాక్కడికి వచ్చనా రూమ్ కాడికి సరే రా సరే లేవే ఉండనా కాయందో వెడినా దేవిన హ పో అ ఏ విస్ తయి ఫోన్ క మల స కస ఏ పో సర పోతేనా కోన్ససారోనా